విష
విిస్తుందండి
అ హలో
లో అండి
మీకోసమే అండి
ఏం చేస్తాలేమండి
హుహు అవునా కుంటున్నారా మరి
ఉంటున్నామండి
ఎలాంటి గోల్ చేయాలనుకుంటున్నారండి
ఇనిపిస్తలేదండి
వినిపిస్తుంద మీరు ఫ్యూచర్ లో ఎలాంటి గోల్ చేయాలనుకుంటున్నారండి
మేము ఫ్యూచర్లో ఎలాంటి
జాబ్స్ చేయాలనుకుంటున్నారు అంటున్న అనుకుంటున్నారు ఎలాంటి ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు అంటున్న
అర్థం అయితే లేదండి వినిపిస్త లేదు మంచిది గట్టిగా మాట్లాడండి
మీరు ఫ్యూచర్ లో ఎలాంటి జాబ్స్ చేయాలనుకుంటున్నారండి
ఎలాగా నేను సాఫ్ట్వేర్ చేద్దాం అనుకుంటున్నానండి
మరీ ప్రిపేర్ అవుతున్నారా మీరు దానికి
ఇప్పుడే ప్రిపేర్ అయితేలేనండి ఇప్పుడు చిన్న క్లాస్ కదా అందుకని
లో ఉంటుందా
ఏమండి
ఫిఫ్త్ లో హాస్టలో ఉంటుందా అంటున్న
ఆ ఉంటుంది
హలో
ఎవరు
అవువు అండి ఇక్కడి నుంచే స్కూల్ కి వెళ్తాను
అవునా మళ్ళ ఒక రిలేటివ్ చూశానండి న్యూస్ లో వచ్చింది అయితే ఒక స్కూల్ కి సంబంధించిన విద్యార్థులకి థర్టీ సెవెన్ మెంబర్స్ కి గురుకుల లో సీట్ వచ్చిందంటా అండి ఫిఫ్త్ క్లాస్లో వాళ్ళకి మీకా విషయం తెలుసా అండి
ఆ తెలుసండి చూసా
అ అంటే మీకు ముందు ఎక్కడైతే నీకు సీట్ వచ్చిందో అదే ఊరండి అది
అవునా అండి తెలిపది అదే ఊరని
ఆ డౌట్ అండి వచ్చింది కదా ఆ అందులోనే ఆ ఊరుకి సంబంధించిన వాళ్ళకి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి క్లాస్ మొత్తం థర్టీ సెవెన్ మెంబర్స్ రాశారు అయితే థర్టీ సెవెన్ మెంబర్స్ కి వచ్చిందండి వాళ్ళ న్యూస్ లో వచ్చిందయితే చూసాను
అయ్యా అవున అండి థర్టీ సెవెన్ మెంబెర్స్ రాశారు థర్టీ సెవెన్ మెంబర్స్ కి వచ్చిందండి అంటే గ్రేట్ అండి
మీ రిజల్స్ కూడా పెట్టేసాము బట్ రాలేదు
ఆ అవునండి కానీ గూగుల్లో అడిగితే మాత్రం మా క్లాస్ వాళ్ళది ఉందని చెప్పిందండి
మీ క్లాస్ వాళ్ళకి ఒకసారి కనుక్కునేదిండి కనుక్కునేది ఉండే ఒకసారి
కనుక్కోలేదండి
అలా స్కూల్ కి వెళ్తున్నారో లేదో మాత్రం కనుక్కున్నారు
కనుక్కున్నామండి
మరి ఇది గూడా కనుకోవాల్సింది గదా
కనుక్కోలే అండి ఇగ కనుక్కోవాలి
ఉమ్ మీ అక్క నెంబరే ఇచ్చారనుకుంటా
హా అవునండి
ఉమ్
చెక్ జేసానా అండి అందుకనే మేము కనుక్కోలేము
ఉమ్ హూ
అవునండి
మరి ఇప్పుడు మీ గ్రామంలో అది ఊర్లో అవన్నీ క్లీన్ చేసారా చేయలేదా
క్లీన్ జే చేసిరండి ఏం క్లీన్ జేయరు రోడ్ల క్లీన్ చేస్తారు మోరి అయితే ఏం క్లీన్ జేయరండి మా దగ్గర
మరి మీ దగ్గర దోమలు గిట్ల ఏమ్ రావా మరి
ఆ అస్ తది అండి రోడ్ మీద నూకి నపుడు గిట్లా
ఉమ్ హూ మరి సర్పంచ్ కి చెప్పాల్సిదండి
చెప్పామండి అతను పట్టించుకోడు ఏం జేయడు
ఉమ్ హూ
మీ ఊరికి మొన్న ఒకసారి వచ్చాను చాలా ఏమం టారు దోమలు అవి చాలా ఉన్నాయి
అవునండి దోమల మందు కొ ట్టలేదు ఈసారి పోయినా సారి వేరే సర్పంచ్ ఉండే అతను కొట్టిండు ఈసారి సర్పంచ్ దోమల మందే గొట్టలేదండి
ఊర్ల మార్కెట్ ఉందా మీ దగ్గర
ఉందండి మార్కెట్
ఉమ్ హూ ఇంగ షాపింగ్ ఏమ్ వెళ్ళలేదు అనుకుంటా
ఇగ యేళ్ళ లేదండి
ఉమ్ హూ ఇప్పుడే స్కూల్కి పోయినం మీరు యెల్లుండి యెళ్తారు మీరు
ఆ రేపు యెళ్తామ అండి
ఉమ్ హూ ఇంగా మీరు అన్ని గేమ్స్ ఆడతారా ఖోఖో కబడ్డీ అన్ని గేమ్స్ ఆడతారా
ఆడతాం అండి కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే కబడ్డీ లో ఉంది ఖోఖో లో అంత ఇంట్రెస్ట్ లేదండి
అవునా మొన్న ట్వంటీ సిక్స్ జనవరికిి మరి మీకు ప్రైజ్ వచ్చిందా
ఏమండి
ట్వంటీ సిక్స్ జనవరికిి మీకు ప్రైజ్ వచ్చిందా అనేసి అడుగుతున్నా
ఆ వినిపిస్తలేదండి
ప్రైజ్ వచ్చిందా ట్వంటీ సిక్స్ జనవరికి అనేసి అంటున్నారు
టే రన్నింగ్ లో
ఉమ్ హూ అవునా అంటే మీరు రన్నింగ్ గూడా బాగా జేస్తారనుకుంటా
ఆ అవునండి
ఏ స్కూలు అందరికంటే ఎక్కువ క్లాస్ మీదే కదా అండి మీరే కదా
అవునండి మాదే పెద్ద క్లాస్
ఉహూ ఉమ్ బాగా జరిగేది ఇంకా మీరు త్రీ సాంగ్స్ కో ఎన్ని సాంగ్స్ కో పర్ఫార్మ్ చేస్తారు కదా
చెప్పండి
పర్ఫార్మ్ చేసే వారు కదా
అవును చేశానండి
ఉహూ ఆ రోజు అక్కడ భోజనం కూడా పెట్టారు అన్నం పప్పుచారు కూడా బాగుంది
ఆ ఆ నండి పెట్టారు
ఉహూ ఉమ్ మరి మీరు కట్టుకున్న సారి కూడా అందుకు బాగుంది
థ్యాంక్స్ అండి
ఉహూ చాలా లేట్ అయింది ప్రోగ్రాము
అవునండి యాన్వల్ డే కదా నైట్ లేట్ అయింది
అన్నారు మళ్ళీ మళ్ళా దొరికారా అప్పుడు మైక్ లో అనౌన్స్ చేశారు
ఆ అవునండి
దొరికారా లేదా అనేసి
ఏమండి ఆమెనా ఆమె ఇంటికెళ్ళి పోయిందంట అండి ఆమెది ఒక పర్ఫార్మెన్స్ ఉండేనంట ఆమె ఇంటికి వెళ్ళిపోయిందంట
ఉహూ ఉమ్ సబ్జెక్ట్ మేడం ఏమో పిల్చింది బట్ ఆమె లేఖపోయే సరికి తను లేదేమో అని చెప్పి అందరూ టెన్షన్ పడ్డారు
అవునండి
ఇప్పుడు కూడా ఏదైనా ఉంది మరి మధ్యానం నిద్రపోయారా
చెప్పండి
మధ్యానం నిద్రపోయారా నిద్రపోలేదా అనేసి అంటున్నాను
నిద్రపోలేదండి నిద్రపోదాం అనుకున్న నిద్రపోలే
ఉహుహు ఉమ్ ఉహూ డైలీ పొద్దున మీరు యోగా కూడా చేస్తారనుకుంటా కదా అందుకే రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చింది మీకు
ఆ
అంటే ఓ ఆ అవన్నీ అన్ని చేస్తూ ఉంటారు మళ్ళ కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తారేమో అందుకే మీకు రన్నింగ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది
రన్నింగ్ ప్రాక్టీస్ అంటే చెయ్యమండి ఓ గేమ్స్ ఆడతాం అట్లా అట్లా ప్రాక్టీస్ అయిపోతది అంతే అండి
ఊహూ అవునా చూడు కదన్ని పెట్టాలనుకుంటది
ఆ
ఊహూ ఇంకా పెళ్ళిళ్ళకి వెళ్తారా ఇంకా ఏమైనా పెళ్ళిళ్ళకి
ఆ వెల్లము అండి కుడికి వెల్లము పూజ చేశారు చేసాఅక్క కీ తినేసి వచ్చాం అక్కడ అన్నదనం ఏందండి ఇషారి శ్రీ ఈసారి మా దగ్గర కళ్యాణం కూడా జరిగిందండి
ఇప్పుడు మీకుఇ పెళ్ళికి పెళ్ళి ఏం లేవు అంటున్న
లేవండి సు
అవునా
ఇ చెప్పండి
మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వెళ్తారేమో అని ఎంగేజ్మెంట్ కి వెళ్ళాలి అని చెప్పారు కదా మళ్ళీ ఎ పెళ్ళి వెళ్తారు అనుకుంటాం మళ్ళీ పెళ్ళికి
అండి మరోజియాన్
ఊమ్ మ్మ్ ఉమ్మ్ అందరు తినగానే వచ్చారు అండి ఇంటికి అండి
వెళ్ళిపోయాం
టైం వరకు వచ్చసారు అనేసి అంటున్న
ఆ ఇనిపిస్తలేదండి మీరు మాట్లాడేది మేల్లంగా మాట్లాడు
మీరు ఎయి టైమ్ వరకు ఇంటికి వచ్చార అనెసి అడుగుతున్నాను
మేము సిక్స్ కచ్చమండి
ఊమ్మ్ మ్మ్ అఫైడే స్కూల్ స్టార్ట్ అయ్యాయా మరి
ఆ
ఏందీ హలో అండి ఉన్నారా మీకు ఆఫ్ డే స్కూల్స్ అనేవి స్టార్ట్ అయ్యాయా
ఏమండి
అ ఒక్కపూటటీస్కూల్ అయింద అంటూ ఉమ్మ్
స్టార్ట్ అయ్యాయండి ఆఫ్ డే స్కూల్స్
ఉమ్మ్ మ్మ్
మార్చ్ సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అయ్యాయి
ఊఉయ్ అది కూడా చాలా విపరీతంగా చెడుతున్నా బయట అదే ఎండలు పెరిగితే ఎండలు చాలా కొడుతున్నాయి బయట తిరగకండి అంటున్నాను
తిరగమండి
ఉమ్ ఉమ్మ్ మీ కాళ్ళకు పాటీలు పెట్టుకున్నారా మీరు
పెట్టుకున్నానండి
మరి పెళ్ళికి బాగా రెడీ అయ్యారా మీరు కూడా వేసుకున్నారు కదా
అవునండి చుట్టూల ఫంక్షన్ కదా అందుకనే రెడీ అయ్యాం
ఉందా
ఆ అన్నాడు
ఏమండి చెప్పండి
పెళ్లి బాగా జరిగిందా అనేసి అడుగుతున్నా
తరిగిందండి పిల్లి
ఉహ ఉమ్